హలో ఏంది మోనికా చెప్పు
ట్రిప్పుల్ యాటికి పోలే మీ వాళ్ళు సమ్మర్ హాల్డేస్ కదా పిల్లల్ తో
వాల్తోనా లేదు హలో
పీచు బల్లా గదా సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్తో తిప్పాలి మ్మ్ మా ఇంట్లో పిల్లలు ఉంటే పిలుచుకుపోయేదాన్ని. ఈసారి చిక్బల్లాపూర్ లో చిక్బలాపూర్ లో ఈషా ఫౌండేషన్కి వెళ్దామని
ఉమ్ పో పో ఎవరెవరా
నేను నీలా మా పక్కింటి పాప
మ్మ్ హు ఎంత దూరం మీయింటి నుంచా
వన్ అండ్ ఆఫ్ హవర్
అంతేనా
ఊ అంతే
అయితే పో ఇంకేమి
హాలిడేస్ లో కొన్ని కొంచం అందుకే కదా రా అనింది
ఎల్లు పంపియాలి కదా
ఈ హాలిడేస్ లో మంచిగా తిని ఒక రెండు కేజీలు అయినా ఒక కేజీ అయినా పెరిగింటా ఈ పాటికి నేను నా హైట్ నేను కరెక్ట్ గా సరిపోయా కదా మరి అంత సన్నగా లేను కదా నీ మధ్య
నాకేం
నువ్ మరీ సన్నగున్నవ్
పన్ చూస్
బడా డ్రస్సులు వేసుకుంటే బడా బడా అంటావు లడా బడా అదే అదే నేను చెప్ నా హేటికి నేను సరిపోయింది
మ్మ్
నాకు బుగ్గలన్నా ఉన్నాయి నీకు బుగ్గల మొహమే లేవ్ ఉంటేనే అది ఆరెంజ్ లోపలన్నీ
ఏం చేద్దాం పెడితే తింటాం
ఏం చేసినవ్ అందుకే ఇంట్లో ఉన్నప్పుడే ఫుల్గా తి తిన్నారా ఆటికి పోతే మనం సిలిండర్ కొనాలి ఇంక సిలిండర్ అంతా గ్యాస్ వేపించుకోవాల
మ్మ్ ఏమైంది ఇప్
ఎన్ని మంత్స్ కాలేజ్ ఉంటుంది
త్రీ మంత్స్
తర్వాత
ఉండదు
మనమేం చేయాలి
ఖాళీ చేసుకొని పోవాలా
అదే వర్క్ మే
వర్క్ ఏం చేస్తావు కోర్సు నేర్చుకోవాలా కోర్సు నేర్చుకొని ప్రాజెక్ట్ ఇస్తారు ప్రాజెక్ట్ చేసి రివ్యూస్ కి పిలుస్తారు
హ్మ్మ్
మరి వయూసుఫ్ పిలిచినప్పుడు వచ్చి పోవాలి
పని ఏం చేసేది లేదా
పని ఏం చేస్తావా నేర్చుకోవాలి ఏదో ఒకటి ఇంకా చిన్న పల్ల కాదు కదా
నేను ఇంట్లో ఉంటే నాకు తలనొప్పి ఈ రోజు ఇంట్లోనే ఉన్నట్టుంటుంది పెళ్లి సంబంధాలు వస్తాయి్ చదువ అయిపోయింది ఏని
ఇంకేం చేసుకో నేను వస్తా పెళ్ళికి
హమ్ మి పదనేది
చేసుకో
అందుకే జటకం వెళ్ళిపోవాలి
యాడికి పోతవంమ్మ
ఏమనా పని చూసుకుందామని
పూలు పని చేస్తా కరువు పని ఉంటుంది
పోత నర్మే కరు ప్పని మా ఊర్ళ అందరూ మూడు గంటలు చేస్తే మూడు వందల రోజుకి
అన్ని గంట అన్ని వందల
ఏమో ఆరుకి పోయి తొమ్మిదికిస్తరు
ఆహా ఒకరోజు వెళ్తేనే వద్దు స మానేసి వచ్చేస్తాము
ఏ ఊర్క గొం
ఆ మట్ట ఎత్కు పోయిరా పూరి జగన్నాథ్ రా పోదాం పదా ఈ పద పోద ఈడే ఉంది పక్కనే ఉంది మన ఇంటి పక్కనే ఉంది పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ ఏం సినిమమే
సినిమా కాదు టెంపుల్ నార్త్ సైడ్ంది పూరి జగన్నాథ్ లో బీచ్ ఉందినమాట అ
తిరుగుతాండి వాళ్ళతో అయినా అంటీ
ఉంటా అళ్తనే
ఆ పుత్తూర్ల పనిపరిట్ మిస్ అయితాన్న మా ఊర్లో పానీ పూరీనే రాదు నువ్వే చే
నను కూడా మిస్ అయతున్నావా
హు నేను ఎప్పుడు మిస్ అయితా పానీపూరిని
ఏందా మోయి టడా గ
చెప్పల్లమ్మా
ఏం లేదు
సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్స్ మాత్రమేనా ఇబ్బుడు కాలేజు
ఫస్ట్ ఇయర్స్ కి కూడ ఈ ఫోర్త్ నుంచి హాలిడేస్ మేబి
మల్లి కాలేజ్ అంతా ఫ్రీగా ఉందా
కాలేజ్ డిప్లొమ వాళ్ళు ఉండ
అవును కదా బీటెక్ ఒక్ టె ఉన్ అవును కదా డి ఏంచ ఎంటెక్కు
ఆ ఉండు ఉండారు
ఉ
ఇదియెవరు పెట్టిందా స్ప్రింగ్ కి అతికిచ్చి కదా పెట్టాల
ఏంది
సెల్
మనకి వర్క్ స్టార్ట్ అవుతుందమ్మ ఇంకొకటి ఇంక టూ డేస్ నుంచి అంట ఏంది చెప్పుకో దీంట్లోనె
ఆ
గ్రూప్ లో లేవా గ్రూప్ లో లేవా
నాకు ఆ గ్రూప్ లొ యాడ్ చేయలేదని చెప్పినా కదా
మాగా ఈ వైషూ పెట్టింది జాయిన్ అయ్యా వైషూ చెప్పింది జాయిన్ అయ్యా అన్నావ్
వైషూ ఏం చెప్పింది నేనేమ్ జాయిన్ అయినానె
నిన్నంతా చెప్తివిగద మే
నేను ఇంగొ గ్రూప్ లొ ఉండేది ఆ గ్రూప్ లొ గాదు తీ సెల్లు ఆ
యా గ్రూపు
ఫైవ్ పాయింట్ జీరోనో ఏదో ఉంది చూడు ఫస్ట్ క్లాస్ చేసిన గ్రూప్ లొ ఉన్నా
అదా అది కాదు ఇంకొక గ్రూప్ వచ్చిందమ్మ సామి అదే కద మొన్నటి నుంచి అడుగుతాండేది నిన్ని
ఆహా నేను జాయిన్ అవ్వల నాకు చెప్పలే నువ్వు కూడా పెట్టలా ఎవరు
వైషూ పెట్ పెట్టింది అన్నావు కదా మే వైషు చెప్పింది అన్నావు గదా
చే నేను మాట్లాడలా
మొన్న చెప్పావు నువ్వు
నేను దాని గురించి గాదు ఏదో షాపింగ్ యాప్ గురించి చెప్పింది
సరే పెడతా జాయిన్ అవ్వు ఆ వస్తాయంట దాంట్లో
రాలా మీ మమ్మీ ఇంకా
రాలా
హ్మ్
సిక్స్ థర్టీకి వస్తుంది
ఎమమ్మా
మా అమ్మమ్మ మా ఊరికి
ఏం చేస్తాండావ్
ఆవు ఉంది కదా ఆవును చూసుకుంటా ఉంటుంది ఆయిమ్మికేం
సమీన్ జూ టీ నా ఇదీ
హ్మ్
ఆ జన్రల్
దాంట్లో వస్తాయ్ ఇప్పటి నుంచి ఐథింక్ మెసేజ్ లన్ని
ఓహో
డ్రస్ బాగుంది కదా ఇది నాకు ఎంతబా నచ్చింది, కానీ నాక్ బ నాకు బాగా సెట్ అయితే అదే సాల్.
యేదా
పెట్టా చూడు అప్పుడే నావి స్లీవ్ లెస్ అంటదా దానికి స్లీవ్స్ రావంట
ఆ కాట్ సెట్ క్యా
హ్మ్
మ్మ్ హ్మ్
అయినా వేసుకోకపోతే అప్పుడు అడుగు ఖచ్చితంగా వేసుకుంటా
పోగ్దా
జూన్ సిక్సస్ తైవి
హ్మ్
వైషు ఉందే వైషు నీకు చెప్పలేదా మళ్ళీ వైషు ఉంది పావని ఉంది దాంట్లో మీ ఎంత కకృతిగా ఆలోచిస్తారు తెలుసా
హ్మ్ వాళ్ళకి మనం జెప్పి మనక్ కే జేప్పరోల్లు
కదా అందుక్ కే సామి నాకు ఫ్రెండ్స్ అంటేనే
చెప్పలేదు నాకా లేను
నువ్వు చప్పావే నాకు
మే నేనా పిల్ల దాని గురించి నేనేం చెప్పలా ఏదో షైన్ గురించి జెప్ప
సరే ఉండు చేస్తా
హ్మ్